హలో
హలో నమస్తే మేడం
నమస్తే అండి
బాగున్నారా
ఆ బాగున్నాం మీరు బాగున్నారా
ఆ బాగున్నాం మేడం మేము కూడా ఏం చేస్తున్నారు మేడం
ఏం లేదండి ఖాళీ పని మీరు
నేను కూడా ఖాళీగా ఉన్నా మేడం
అవున
ఉమ్ ఇంకేంటి మేడం విశేషాలు
ఏం లేదు
ఆ తిన్నా మేడం నేను పప్పు, అన్నము, బెండకాయ కర్రీ మేడం మీరేం దిన్నారు? షాదీ
మేమా తోటకూర, అన్నం
తోటకూరా ఏం చేస్తుంటారు మేడం మీరు ఇంకా వర్క్ ఏదైనా వర్క్ చేస్తుం టారా
ఏదీ లేదు ఇంట్లోనే
ఇంట్లోనే ఉంటారా ఓకే ఇంకేంటి మేడం విశేషాలు
య అన్ని పనులు
మేడం
అన్ని పనులైనయా అంటున్నా ఇంట్లో
ఆ అయినై అయినై మేడం అన్ని పనులైనై కూర్చొనున్నా ఈవినింగ్ నైట్ కి వంట చేయాలి మేడం
ఉహు
ఉ మీకూ పండగల్లో ఏ పండగంటే మా సైడ్ బాగున్నై మేడం ఎండలు ఇప్పుడు కొంచెం తగ్గాయి
ఓహో
ఉ మీ సైడ్ మేడం
ఇప్పుడు కొంచెం తగ్గినయి మబ్బు మబ్బు వర్షం కొంచెం పడుతుంది
ఉ ఓకే మేడం మీకు ఏ పండగంటె చాలా ఇష్టం మేడం పండగలలో
అన్ని పండగలంటే ఇష్టాం ఎక్కువ అంటే మా ఇంట్లో కృష్ణాష్టమి ఎక్కువ జరు
ఓకే ఓకే మేడం క్రి ష్ణాష్టమి ఎక్కువగా జరుపుకుంటారా ఉ అది ఎలా చేస్తారు మేడం పండగ ఏమేం చేస్తారు ఆ రోజు
పులిహోర
ఉ
కారెలు పూరీలు
ఉ
దేవునికి నైవేద్యం
ఉ
సోరకాయ పచ్చడి పొట్లకాయ పచ్చడి అవన్నీ చేసుకుంటాం సాయంత్రం పూజ
ఆ
ఉ
ఓకే మేడం ఇంకా మేడం
అంతే ఇట్లనే జరుపుకుంటాం మళ్ళీ చుట్టలస్తారు వాళ్ళని విలుసుకుంటాం ఆ రోజు
ఆ
వలెన్ బో
చుట్టాలవస్తారా ఉ ఓకే మేడం ఇంకేంటి మేడం విశేషాలు నాకు రంజాన్ పండుగ ఇష్టం మేడం
ఉహ్
రంజాన్ పండుగ ఇష్టం తర్వాత బక్రీద్ పండుగ ఇష్టం ఉ ఆ రెండు పండుగలంటే నాకు చాలా ఇష్టం ఆ మొన్న అయింది మేడం అవును మేడం మొన్న అయింది బక్రీద్ పండుగ
ఉ
తర్వాత వచ్చేసి మొహరం పండుగ అంటే కూడా ఇష్టం పీర్ల పండుగ అంటారు గదా. అవును మేడం రేపటి నుంచే స్టార్ట్
అవునా మీ దగ్గర్నే ఉందా, బంగ్లా సవార్ బంగ్లా.
అది పీర్ల పండుగ ఇక్కడ మకా, మకానం ఉంటది మేడం వాళ్ళకు. ఇక్కడ మా ఇంటి ఎనకనే, ఇక టెన్ డేస్ మాకు మొత్తం స్పీకర్స్ ఉంటాయి అన్నట్టు టెన్ డేస్ స్పీకర్స్ పెట్టేస్ స్తారు, మార్నింగ్ నుంచి నైట్ టువెల్వ్ వరకి.
అవును టెన్ డేస్ అయినంక ఏం జేస్తారు.
నైన్త్ డే నుంచి, ఆ ఫైవ్ డేస్ కూర్చోబెడతారు స్వాముల్ని.
ఉమ్మ్
సిక్స్త్ డే నుంచి సవారి అంటారు గదా, వాళ్ళను ఊరేగిస్తారు అన్నట్టు.
ఓహో
ఆరోతే ఆరోరోజే ఒకచోట పోలీస్ స్టేషన్ దగ్గరున్నారు ఒక స్వామి, అక్కడ తర్వాత ఏడోరోజే ఇంకోచోట అట్లా ఎనిమిదో చోట్ రోజే ఇంకోచోట, ఇప్పుడు తొమ్మిది పది మా ఇంటి దగ్గరుండే స్వామిని ఊరేగిస్తారన్నట్టు.
ఓ హుమ్మ్
స్వామి నెత్కోని వీళ్ళు, బాజా ఇవీ మొత్తం బాజా, భజంత్రీల్తో ఊరేగిస్తారన్నట్టు ఊరంతా.
ఆహా టెన్ డేస్ ఉంటై అన్నట్టు, టెన్ డేస్ పూజలు జరుగుతాయా.
ఆ టెన్ డేస్ కూడా అక్కడ స్వామికి పూజలు జరుగుతాయ
ఆహా, ఏమన్నా పలహారాలేస్తారా నైవేద్యాలు.
ఆ ఇప్పుడు నా పలహారాలంటే ఇప్పుడు అక్కడ ఏం జేస్తారంటే. పిల్లల్లేని వాళ్ళు మొక్కొని ఉంటరు గదా. వాళ్ళు వెండి తూకంమేస్తారు, ఆ పిల్లలనెత్కొచ్చి ఆ పిల్లల ఆమైను వెండి తూకం ఏస్తారు, డబ్బులు తూకం ఏస్తారు. కొంతమంది ఉయే లడ్డూలో తూకంమేస్తారు అంటే, పిల్లోడు పుడ్తే ఆమైనా లడ్డూ మేము తూ తూకం వేసిస్తామని, వెండి తూకం ఇస్తామని. డబ్బుల్ చిల్లర ఉంటది కదా మేడం, బాబును తట్ క్కెళ్ళో ఒక చోట కూర్చోబెట్టి, ఇంకో తక్కెళ్ళలో డబ్బు లేసి అలా తూకమిస్ చ్చి ఇస్తారు స్వామికి పిల్లల్లేని వాళ్ళు, అక్కడికెళ్ళి ముడుపు కడ్తారూ. ఉమ్ ఇంకా ఏ ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరికుంటది కదా మేడం.
అవునండి
కొందరికి హెల్త్ బాగుండదు, హెల్త్ బాగుండడం కోసం పోయి కోరుకుంటారు. నెక్స్ట్ సంవత్సరం కల్లా నాకు బాగుంటే నేను ఇది జేస్ స్తాను, అది తెస్తానని వాళ్ళ మనసులోంది వాళ్ళ శక్, వాళ్ళ శక్తికి తగ్గట్టు వాళ్ళు మొక్కోని అక్కడ చెల్లింపు అన్నట్టు, మొక్క చెల్లింపు చేస్తారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్.
ఆ అవునండి
అలా జేస్తారు స్వామిని నిప్పులుంటాయి మేడం తొమ్మిదో రోజు అక్కడా ఆ నిప్పులు మొత్తం చెట్లు కాలుస్తారన్నట్టు ఆ నిప్పుల్లో స్వామిని ఎత్కోని వాళ్ళు తిరుగుతారన్నట్టు స్వామినెత్కున్న వాళ్ళు
ఔనా
ఉ
కనీ బాగా వెయిట్ ఉంటదంట కదా అది
ఔనౌను మేడం అవి చూడకుండానే వాళ్ళు స్వామింజేస్తారు అన్నట్టు అంటే స్వామింజేసేటప్పుడు ఈళ్ళకు గంతలు గడ్తరూ ఆ స్వామినే ఈయన ఈయనపై వాళ్ళి ఇంకా తయారు చేస్తార అన్నట్టు అంటే వారు చూసి తయారు చేయరు చూడకుండానే
ఆహా
స్వామిని మళ్ళీ తొమ్మిదో రేజు మొత్తమూ ఊరు మొత్తము ఊరేగింపు జేస్తారు మళ్ళీ పదో రోజు కూడా ఊరేగిస్తారు
ఉ
ఊరేగించాక ఆయన ఆ అది ఎట్లా అంటే కర్బలా మైదానంలో అక్కడ యుద్ధం జరిగింటది అందులో ప్రేయర్ చేసే టైంలో న వీళ్ళకు తలా నరికింటార అన్నట్ ఓ
ఆహా
ఉమ్మ్ దానికి అనుగుణంగా మళ్ళీ వాళ్ళు చనిపోడం జరుగుతద్
అవునా
ఆ
మా ఫ్రెండే ఏప్పింది సవళ్ల పండుగస్తుందీ అని ఇంత తొందర అన్కోలే
అవును మేడం రేపట్నుంచే స్టార్ట్ ఇక్కడ ఇంకా టెన్ డేస్ మాకు స్పీకర్స్ ఆన్లో ఉంటాయ్ టెన్ డేసు
ఊ
ఆ తర్వాత వచ్చేసి ఇవి డప్పుల్కి కొడ్తారు కదా మేడం అది ఫిఫ్త్ డే నుంచి ఇకా ఎక్కువ ఉంటాయన్నట్టు
ఓహో
ఒక ఫిఫ్ ఫై డేస్ వరకు తక్కువ అప్పుడప్పుడు వాయిస్తారు ఇప్పుడు సిక్స్త్ డే నుంచి ఎక్కువ చాలా బాగ జేస్తారు మేడం ఇక్కడ రండి మా ఊరికోసారి
హా వస్తమండి
హా హా రండి ఇక్కడ చాలా బాగా జేస్తారు చాలా మంది మీక్ అక్కడ గంధం వచ్చేది కూడా మీ తెలుగు వాళ్ళ దగ్గర్నుంచే అంటే రెడ్డిస్ అంటారు గదా
అవునవును
స్వామిని తొమ్మిదో రోజు ఊరేగింపుకు తీస్కెల్లే ముందు రెడ్డీస్ ఇంటి నుంచి స్వామికి గంధం రావాలన్నట్టు
ఆహా
ఆ గంధం రావాలి, అలాగే ఏమంటారు. అది, ప్రసాదం, జేస్తారు. గదా పులగము ఇక్కడ, పులగము, తర్వాత బెల్లం షర్బతు అవన్నీ వాళ్ళింటి నుండే రావాలి. ఫస్టు ఆ రెడ్డిస్ వాళ్ళు వచ్చి అక్కడ గంధము పులగము అవి షర్బతు అవన్నీ చేసుకొనిచ్చి స్వామిని మొక్కిన తర్వాతనే ఆ ఊరేగింపు స్టార్ట్ చేస్తారు.
ఓహో,
హా వాళ్ళింటి నుంచే స్వామికి గంధం రావాలి. వాళ్ళింకా మొత్తం చేసేస్కుని వెళ్తారు. ఇంకా పదో రోజు మామూలుగా తిప్పుతారు మేడం మళ్ళీ ఆ రోజు నైట్ కి ఇంకా ఆయన చనిపోయినట్టు తీసేసి త్రీ డేస్ తర్వాత ఆయన మళ్ళీ సధింపులు ఇప్పిస్తారు కదా
ఆ మా ఇంటి పక్కన కూడా ఒక రెడ్డీస్ అనేటైనా ఉంటడు తనగ్గూడస్తది సవారి దేవుడు
హల్లు అదే అదే వస్తే గంధం వాళ్ళు అంటే మీ ఊర్లో ఏమన్నా తెలుగు వాళ్ళు చేస్త తారేమో ఇది మా ఊర్లో ఒచ్చేసి ముస్లిమ్సే జేస్తారు. కాబట్టి వాళ్ళు గంధం తేస్తారు. మేం వద్దు చేయము, వదిలేస్తామంటే, వాళ్ళు చేస్కొనికి, రెడీగా, ఉన్నారన్నట్టు,
ఆహా
ఉమ్ చాలా బాగ జరుగుతది ఈడ రండి నెక్స్ట్ ఇయరు
ఆహ్ ఔ
పిలుస్తాము. సరే, మేడం, అయిపోయిందా, వర్క్,
ఆ అయిపోయిందండి.
థ్యాంక్ యూ మేడం,
ఓకే ఆ ఆహ్ ఓకే అండి
ఓకే, ధన్యవాదాలు,